ఏం చేస్తున్నారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది
మీ వాయిస్ బ్రేక్ అవుతుంది హలో వాయిస్ బ్రేక్ అవుతుంది హలో వినిపిస్తుందా
హలో
హలో ఇన్పిస్తుందా వాయుసు
ఆ ఇనిపిస్తుంది
ఆ ఏం చేస్ నమస్తే అండి
ఆ ఈ రోజు మేము టీ ట్వంటీ మ్యాచ్ చూస్తున్నామ అండి క్రికెటు
మేము కూడా క్రికెట్ చూస్తాం మేము కూడా క్రిక్ కెట్ చూస్తాము చిన్నప్పుటి నుంచి కి మీరు ఏమేం మాట్లాడుతున్నారు
క్రికెట్ చెస్ ఖోఖో
ఊమ్ వాలీబాల్
కబడిీ
ఊమ్ మీరు చిన్నతనంలో ఎలా ఆడుకు కొనేవారు
మేము చిన్నతనంలో అష్టాచమ్మా రా ట అలా ఆడుకునే వాళ్ళం చాలా ఆనందంగా ఆడు కునే వాళ్ళం
ఊమ్ మేమైతే చిన్నప్పుడు మేమైతే చిన్నప్పు ప్పుడు అందరం కలిసి అష్టాచమ్మా బాగా ఆడుకునే వాళ్ళం కొంతమంది స్నేహితులతో కలిసి
అవున్నా అండి ఇప్పుడు మీరు టీ ట్వంటీ చూస్ న్నారండి మీకు క్రికెట్ మీద ఎంత ఆసక్తి ఉందండి
టీ ట్వంటీ మ్యాచ్ చూస్తాము నేను నాకు కొ కొద్దిగానే ఆసక్తి ఉంది మ్యాచ్ గెలుస్తదా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాం
అవునండి మీ ఒపీనియన్ ఏంటి నువ్ మ్యాచ్ గెలుస్తద అనుకుం న్నారా ఓడిపోతుంది అనుకుంటున్నారా
వాలనే ఆశగా ఎదురు చూస్తున్నాం మీరేమనుకుంటున్నారు
మేము కూడా ఇండియా గెలుస్తుందని మేము అనుకుంటున్నాం అండి
ఊమ్
ఆ గడిచిన మూడు రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము ఇండియా ఖచ్చితంగా గెలుస్తుందని మేము చాలా ఆశక్తి తితో ఈ మ్యాచ్ ని చూడడం జరుగుతుంది
పోయిన పోయిన మ్యాచ్ కంటే ఈ మ్యాచ్ మేము ఇంకా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం
అవునండి మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరండి క్రికెట్ లో
మా ఫేవరెట్ ప్లేయరు రోహిత్ శర్మ అండి
అవునావా షీ ఈస్ గుడ్ ప్లేయర్ అండి బాగా ఆడతాడు
హీ ఈస్ గుడ్ ప్లేయర్ అండ్ టూ టైమ్స్ ఆఫ్ క్యాప్టెన్ ఆఫ్ క్రికెట్ టీమ్
అవునండి
కూడా గెలిస్తే ఇది థర్డ్ టైం అవుతుందని ఇంకా ఆసక్తిగా చూస్తున్నాం
అవునండి అందరూ చాలా ఆసక్తి పూర్తిగా చూస్తున్నారు ప్రజలందరూ వేరు వేరు ఛానల్స్ షోస్ చూసే వాళ్ళందరూ మానేసి క్రికెట్ మాత్రమే ఫోకస్ చేస్త నర అందరూ
అవును రీసెంట్ గానే ఉమెన్ క్రికెట్ కూడా బాగా పర్ఫామ్ చేసి వాళ్ళు కూడా మనకి కప్పు అనేది తీసుకొచ్చారు మహిళల యొక్క గొప్పతనాన్ని
నిరూపించుకున్నారు మనం కూడా పట్టణం లో పుట్టింట అయితే మన పేరెంట్స్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళ అయితే మన కూడా ప్రోత్సహించి ఏదో ఒక ఆటలో మనల్ని కూడా ముందుకు తీసుకు వెళ్ళేవారు
క్రికెట్ క్రీడా అనేది చాలా గొప్పది
అవునుండి చెస్సు కబడీ ఈ మధ్యకాలంలో ఇవన్నీ పిల్లల్లో మది మెరుగు పరుస్తున్నాయి
అంతేకాకుండా మన దేశానికి కూడా గర్వకారణంగా మారాయి
చెస్ చాంపిన్య్యార మొన్న
అవును చిన్నతనం నుంచే వారి యొక్క కృషి పట్టుదల
వాళ్ల తల్లిదండ్రుల ప్రోత్సాహం మన పల్లెటూరులో ఇప్పుడు అందరూ యూత్ ఒ చెడు అలవాట్లకి చెడు స్నేహానికి మొబైల్స్ కి ఎక్కువగా బానే బానిసలవుతూ జరుగుతుంది
అటిల నుంచి కొంతవరకు బా బయటకు వచ్చారు
ఇంకా ఇంకా రావాల్సి ఉంది చదువులు తెలిసేపాటికి జరగాల్సిన నష్టం అయితే జరుగుతుంది ఈ లోపు మన ఎనకాల బ్యాక్ గ్రౌండ్ ఉండి ఎదరిక తీసుకెళ్ళే వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారండి
ఇప్పుడు యూత్ కూడా టెక్నాలజీ వల్ల బాగా పాడైపోయి వారికి ముందు జరిగేది తెలియక అలా పాడవుతున్నారు
టెక్నాలజీ ఎప్పుడు మన చేత్తులోనే ఉండిదండి అది మంచి ఎంత ఉపయోగపడతదో చెడు కూడా అంతే ఉపయోగపడతది మనం మంచిగా ఉపయోగించుకున్న దాన్ని బట్టి మనకు మంచి జరుగుద్ది చెడుకి ఉపయోగించుకుంటే ఎప్పటికైనా చెడే జరుగుతుదండి అది తెలుసు ఇటిక ఏమవుతుందంటే లైఫ్ అయిపోతుంది
జ అది చేతిలోకి వచ్చేసరికి చెడు ఆలోచనలు చెడు మార్గమే చూపించేటట్టు నాడు తయారవుతుంది
ఎందుకంటే టైం అంతా ఫోన్ కి ఆసక్తి క్తి చూపించడం సినిమాకాశం క్తి చూపించడం ఈటికే సరిపోతుంది కానీ మ నా హలో ఏ టాలెంట్ ఉంది నేను ఎలా చదువుతున్నాను నా పేరెంట్స్ నేను ఎలా చూసుకోవాలి నా లైఫ్ ఏంటి అని ఆలోచించేది లేదు ఆలోచించే పాటికి లైఫ్ అయిపోతది ఏజ్ అయిపోతది మళ్ళీ అదే బాట కూలికెళ్ళడమో లేకపో పోతే
మీరు చెప్పేది నిజమేనండి కానీ ఎదుటి వాళ్ళు తెలుసుకునే దాన్ని బట్టి ఉంటది
అ వ
మీ టెక్నాలజీ గురించి బాగా ఆలోచిస్తున్నారు మీరు మీ యొక్క వినియోగాన్ని మీ యొక్క స్ర్స్ని మాతో బాగా పంచు ఇంటన్నా
మేము మేము కూడా మే మాటలకి ఆసక్తి చూపిస్తున్నాము మీరు మా మాట్లాడే కూడా చాలా నిజాలు ఉన్నాయండి ఆ మీకు తెలిసిన అవేర్నెస్ మీకు తెలిసిన అవేర్నెస్ మాతో పంచుకుంటున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము
ఇంకా టైం ఉంది ఒకసారి చ ఆలోచించండి
ఆ అవునండి ఆ చిన్న పిల్లలకి మొబైల్స్ ఇవ్వడము పెద్ద వాళ్ళకి మొబైల్స్ ఇవ్వడం చదువు మీద ఆసక్తి తగ్గడము అలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి కేవలం ఈ మొబైల్ యూజ్ టెక్నాలజీ యూస్ అని నేను అనుకుంటున్నా మీ టై ఏంటండీ
చిన్నతనంలో అ అంటే బాధ్యతలు పెరిగిపోయి పిల్లని యొక్క టీవీకి ఎడిట్ చేసెయ్ వస్తున్నారు అందువల్లే టీవీ ఈ పిల్లలు ఫోన్ కి ఎడిట్ అయిపోయి స్కూల్స్ కు కూడా వెళ్లకుండా టీవీల దగ్ అక్కడే కూర్చుంటున్నారు
అవునండి మీరు ఎంతవరకు అనుకుంటున్నారు ఎందుకంటే ఇదివరకు ఉమ్మడి కుటుంబాలుగా ఉండేయి కాబట్టి తల్లిదండ్ తల్లిదండ్రులు పని చేసుకుంటున్నా ఎవరో ఒకరు చూస్ కునేవారు ఇప్పుడు అందరూ చిన్న కుటుంబంగా ఉంటున్నారు కాబట్టి ఆ పిల్లలకి మొబైల్స్ ఇచ్చి వాళ్ళు పనులు చేసుకోవాల్సి వస్తుంది అని నేను అంటున్నాను మీరెంతవరక్
నేను కూడా అది చాలా నిజమండి ఇది వరకు ఒక్ కుటుంబంలో అందరూ ఉండడం వల్ల వారి యొక్క పనుని షేర్ చేసుకుంటూ ఉండి చేసుకునేవారు ఇప్పుడు చిన్న కుటుంబాల వల్ల ఒ క్కరే మొత్ మొత్తం పని చేయాలి కాబట్టి పిల్లల్ని ఫోన్ కి ఎడిట్ చేస్ మా పిల్లలు చిన్న ది త్తనం నుండే ఫోన్ కి ఎడెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ యొక్క మైండ్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోయి వాళ్ళ ప్రపంచం అంతా ఫోన్ ఆ అన్నిటి వల్ల మళ్ళీ థెరపీలని డాక్టర్స్ థెరపీస్ అని మళ్ళీ కొత్తగా తీసుకుంటున్నారు
ఆ అవునండి ఫోన్ కి ఎడిక్ట్ అవ్వడం వల్ల పిల్లలకి కొంత ఏజ్ తర్వాత తెలియాల్సినవన్నీ నా అంటే కొన్ని థింగ్స్ అది మంచిఅయినా చెడైనా కొంతవరకు ముందుగానే అది జరగడం అంతే తెలియడం జరుగుతుంది పిల్లల హై పర్ క్టివ్ అవ్వడం ఎక్కువగా ఆలోచించడం ముందుగానే అది ఆలోచించడం జ అలాంటివి జరుగుతున్నవి
ముందుగానే రియాక్ట్ అయి అలాగే బిహేవ్ చేస్తున్నారు
అవునండి అన్ అలానే జరుగుతూ ఉంటుంది
ఆ
టెక్నాలజీ వల్ల అంటే తల్లిదండ్రులు కూడా కొంచెం మారి అంటే పిల్లల్ని ఎలా చూసుకోవాలో ముందు తరం దగ్గర నుంచి నేర్చుకుని వాళ్ళ అడ్జస్ట్మెంట్స్ కోసం కాకుండా పిల్లల భవిష్యత్ చెతు గురించి ఆలోచించి చేస్ అే మంచిదాని గురించి
అవునండి పిల్లలు పేరెంట్స్ పిల్లలకి కూడా ఎంతో కొంత టైం ఇచ్చి వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి కానీ లే దా వాళని బయటకి తీసుకెళ్లి ఆడి చడం కానీ ఇలాంటివి చేస్తే కొంతవరకు ఫోన్ నుంచి కూడా దూరం చేయొచ్చు
అవునండి కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగం చేయడం వల్ల పిల్లలకి సరైన
అవును మీరు చెప్పేది నిజమే పిల్లలకి ఇద్దరు తల్లిదండ్రులు జాబ్ చేస్తే పిల్లల్ని బాగా చూసుకోవచ్చు అనుకుంటున్నారు కానీ వారి పిల్లల్ని ఇంకా దూరం చేసుకుంటున్నారని వాళ్ళు అనుకోవడం లేదు దానివల్ల టెక్నాలజీ అనేది ఏమవుతుందంటే వాళ్ళ మీద ఇంకా ఎక్కువగా ప్రభావం చూపుతుంది పిల్లల్ని ఎక్కువగా థెరపిస్టుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తీసుకెళ్లడం ద్వారా వాళ్ళు ఇంకా ఎడిట్ అవుతున్నారు కొత్త కొత్తవి కొత్త కొత్త